ఏం చేస్తానావు రా
ఏం జై లే అక్క ఏ చేస్తున్నా ఏం చేయట్లే అక్క ఏం చేస్తున్నావు
ఏం లే రా రాసుకుంటానా ఆ తిన్నరా.
తిన్ మ్ లే అక్క నూ దిన్నవా? లే
తిన్నా.
అవునా ఏం కర్రీ ఒండి ఏం కర్రీ అక్క? ఆ అయిపెన్
మాది టమాటా రా. మంచిగ రాషినవా?
అవునా
మంచిగ రాషినవా? మంచి చిగ రాషినవా?
బానే రా సినా అక్క.
అరే ఎనిమిది వసంతాలు మూవీ రాట్లేదురా.
బాం బానే రాసి బానే రాస్ క
కాదురా ఎనిమిది వసంతాలు మూవి రాట్లే.
మంచినే రాసినా అక్క, బానే రాసిన.
ఎగ్జామ్ మంచినే రాషినవ్ గానీ, మూ మూవీ ఎనిమిదివన్ వసంతాలూ రాట్లేదు.
సీమా చూషినా అక్క బావుంటది. ఎక్కిచ్చుకొని యూట్యూబ్ లో చూడక్క.
యూట్యూబ్ లో గుడ రాట్లేదురా.
హలో లొ కొట్టి చూడు.
రాట్లేదు టూ అవర్స్ కొట్టినా రాట్లేదు. ఏమంటరు టూ అవర్స్ అని చూపిత్తాంది కానీ యూట్యూబ్ ల స్టక్ అయితాంది వీడియో, అంటే ఫొటోస్ వస్తానే వాయిస్ వత్తాంది, అంతేగాని వీడియో రాట్లే.
అవునా నువ్వు ఒక్కసారి గూడా చూడలేదా మూవీ?
అసల్ జూశ్లే.
బావుంటది చూడు అక్క.
నిన్న పవన్ కళ్యాణ్ మూవీ డౌన్లోడ్ చేసా. అదీ జూశ్లే.
ఓ అదే అదే ఆ మూవి. అందల శ్రీలీల కదా హీరోయిన్.
అవును
ఆ అదే. ఆ చూసినాక్క నేను ఆ మూవీ
హ బా అందారా
అంటే ఏంకా పర్లేదు చూడొచ్చు స్టార్టింగ్ బోరు కొడుతుది తర్వాత కిన్ తెెస్ట్ వచ్చింది
సూడాల నింగ్
సెకండ్ హాఫ్ ఎట్లా రాసినావ అక్క నువ్వు
ఆ మంచిిన రాసింద్రా
సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ ఉంటది మూవీ
ఆ అసైన్మెంట్ రాసుకుంటానా ట్వంటీ ఎయిట్ నుంచి
అదే అది ఇంట్రెస్ట్ ఉ స్టార్టింగ్ బ బ కొ తర్వాతకి అవునా
ఆ
అవును
ఏంకురా హలో మీ తమ్ముడు స్కూల్ పోయిండ
క కమి మీ కాలేజ్ స్టార్ట్ అయింద అంతయా
కాలేజ్ స్టార్ట్ అయిందిరా ఎప్పుడు నేను ఓట్లే ఓన్లీ అసైన్మెంట్ కి ఇంటర్నల్స్ క అటెండ్ అయితా
అవుకి ఇప్పు కాలుంటారాగా సమ్మర్ తెలిసి ఉండవా
ఉండవు డిగ్రీకి ఉండవు సమ్మర్ హాలీడేస్ ఉండవు ఏము ఉండవు
లో
మీ తమ్ముడు పోయిండా స్కూల్ కి అరే వాష్ కట్ అయితంది కొంచెం అటు ఇటు నడువు
అస విలేసం ఉండవా
ఆహా ఉందా
అన్న
సమిస్ ఇస్తారు అయిపోయినాక ఉంటాయి ఓ టెన్ డేస్ ట్వంటీ డేస్ ఇస్తారు ఇక తీసుకునే రె వన్ మంత్ తీసుకుంటారు ఏ కాలేజ్ మరె
ఇష్టం ఏమన్ ఇష్టం ఈ టే వరంగల్ ఎళ్దామన్ కుంటానక్క పింగ్లికి
వరంగలా ఏం కాలేజు
పింగ్లి కాలేజ్కి వెళ్ళాం అనుకుంటున్నా
ఆహా డిగ్రీ జెత్తవా
ఆహ్ అవునక్క
పెళ్లి జేయ రా
ఇంకా ఏ నాకు ఎందుకక్క పెళ్ళి
అంతే అంటవా
పెద్దక్కకి జే
ఏ గ్రూప్ ది కిందోమరెన్ డిగ్రీలా
అదే ఏది బె నేనైతే బి. కామ్ అనుకుంటానక్క
బి. కామ్ జనరల్ తీసుకో గాని బి. కామ్ సి. ఎ దీస్కోకు తల్లి.
జనరల్ గూడ ఉండదా
సి. ఎ ఉంటాది బి. కామ్ జనరల్ ఉంటాది నేన్ బి. కామ్ సి. ఎ
అవునా
కాలేజ్ కి డైలీ ఓతా అక్కన్నే ఉంటా అనుకుంటేనేమో బి. కామ్సీసిఏ తీసుకో ఏం గాదు లేదు ఈ ఇబ్బంది నాకు చదువుకోవడానికి ఇ.
హా హాస్టల్ దీస్కున్నామన్ హాస్ చెల్లి దీస్కుకుందాం అనుకుంటున్
ఆహ్ హు నేను బి. కామ్సీ నేన్ బి. కామ్సీఏ తీసుకున్నా ఇంటర్నల్స్ కు అసైన్మెంట్స్ కి సెమిస్టర్ కె పోతాన
హ్మ్ హు ఏదైతే బెస్ట్ అంటావ్ గ్రూపు జన్రలా ఏది బెస్ట్ అట
సి. ఎ
బి. కామ్సీ ఏనా
మల్ బి. కామ్ సి. ఎ హ్మ్
చూద్దాం ఇగ ఇంకా ఇది రాలే కదా రిజల్ట్ వచ్చినక చూద్దాం ఆహ్ ఇప్పుడే చెందుకో అంత టెన్షన్ అనేసి.
అయినా ఇప్పుడు స్టార్ట్ గావులే
అవునవునులే
ఒ టూ త్రీ టూ త్రీ మంత్స్ బడతయ్
అవునా
జూను జులై ఆగస్ట్ గా టైమ్ లో స్టార్ట్ అయితయ్
డిగ్రీకి తొందర్నే ఓపెన్ అయితయంటగా
తొందర్నే ఓపెన్ అయితది గాని పోరు
అవునా
అందర్ జాయిన్ గావాలి గదరా
ఆహ్ అవునవును కొత్త వాళ్ళు గదా
హ
ఇంకా ఇంకా ఏం చేన్నారు
ఏం లే కాలి మావిడి చెట్ల కింద కూర్చుందాం.
ఆహా కాశినయా మామిడికాయలు అవునా.
కాసినాయి ఇక ఈ ఒక్క మంత్ నెక్స్ట్ మంత్ ఆఫ్ ఆఫ్లా అంతే తెంపుడే ఉపకలు చెతికి న కూసాలంటే కూతులు బాగున్నాయి.
అవునా
పనికి
ఆ పోయిందక్క
హ ఏం పనికి పోతుంది
ఆ మ తటేట పోతాన్న అనికుంట. ఇప్పుడు అద
ని తమ్ముడిపుడి ఎయిట్ హా ననైత్ హ
నైన్త్ అయిపోయినాడే.
మీ తమ్ముడి ఎయిట్ నైన్త్
ఎ నైన్త్ అయిపోయింది ఇప్పుడు టెన్త్ కా
హలో
ఆ
హలో టెన్త అయిపోయిందా.
అయిపోలే ఇప్పుడు టెన్త్ నైన్త్ అయిపోయింది ఇప్పుడే ఆహా ఇపోలి ఇ ఇప్పుడు నైన్త్ అయిపోయింది ఇప్పుడు టెన్ అంటునా. ఆ చదువుతాడు
రుధగాయి మొన్నలు ఎన్న ఉంటవుగా
హ
నువ్వు మాక్క బయటికెళ్ళని రుదురీ
అయిపోయింది ఇప్ప నుంచిగా మొత్తం పత్తంబడే ఇప్పుడు వరకి ఎంటే ఇట్లా రాసే కానీ ఇప్పటి నుంచి మొత్తం మొత్తం బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయిగా
అవును
ఆ
పోయినా మీ డాడీ
మా డాడీ పోయిండుక్కా
ఆహా
ఇంకా ఎన్ని తర్వాత
ఎప్పుడు వచ్చినవ్ కాలేజీ నుంచి ఎప్పుడు వచ్చినవ్
ఇంకా కాలే నుంచి ఒచ్చి మనం చ
అవునా
మళ్ళీ ఇప్పుడు నువ్వు కాచ్కెళ్ళాలినా అక్క
కురనవ్
మేమా ఆలు అన
అ ట్వంటీ ఎయిత్ నుంచి పోతా
అవునా డైలీ ఎల్ అన్నా
లేదురా అసైన్మెంట్స్ సబ్మిట్ చేసి ఇంటర్నల్స్ రాయాల త్రీ డేస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ట్వంటీ చి తర్టీ తర్టీ వన్
ఆహా
అసైన్మెంట్స్ ఇంకొకటి అయితే అయిపోద్ది
ఊ
ఆ
ఇంకా సమ్మర్ ఇట్లా ఇప్పుడు స్టార్ట్ ఈ రికాడ్లు రాతనవ అత్త
ఆ రికార్డ్ అని కాదు కానిక ఏ ఫోర్ షిట్స్ లలా రాయాలి
హా
ఏ ఫోర్ షీట్స్లా రాయాలరా
అవునా మీకు ఇడ ప్రాక్టికల్స్ అని ఏమన్నా ఉంటాయా ప్రార్టికల్స్ అని ఏమన్నా ఉంటాయా అక్క
ఉంటాయి రా సెకండ్ ఇయర్ నుంచి ఉంటాయి చీ ఫైనల్ ఇయర్ నుంచి ఉంటాయి
ఫైనల్ ఇయర్ నుంచి ఉంటాయా డిగ్రీలో
ఆ మాకు సరేలేరా మరి
ఆ సరే అక్క
ఉ